ఆహ్.
హలో ఏం చేస్తుంరండి. హలో ఏం చేస్తుంరండి.
హలో ఆహ్ ఏం లేదండి అయిందా పని.
ఆహ్ అయిందండి ఇప్పుడే సాయంత్రం స్నానం చేసి దీపం పెట్టినా. ఉమ్ గడ్డి వీకినా ఇంటి వెనకాల వంట లేదండి. అది అది అర్బల్ లైఫ్ పౌడర్ తాగుతా ఆహ్. అట్లా. అదే వెనకాల కొంచెం గడ్డి తీస్నాండి అంత చీమలు కుట్టినట్టు అయినాయి అయితే స్నానం చేసిన. ఆహ్.
అవునా. రోజు దీపం పెడతారా మీరు పొద్దునా సాయంత్రం.
ఆహ్ పెడు ఆహ్ పెడతానండి రోజు సాయంత్రం. వంట ఏం కర్రీ అండి కూర.
ఈ రోజు పెసరపప్పు చేసినండి టమాటా పెసరపప్పు.
ఆహ్.
బియ్యం పెట్టినా టమాటా పెసరపప్పు. పప్పు చేసిన ఇక పచ్చడి ఉన్నది. పాపడాలు ఏమన్నా చెయ్యాలి అండి తినేటప్పుడు.
ఆహా చారు చేసుకోరాండి మరి
ఇకద పప్పునే కొంచెం పలసాగా చేసినా అండి ఇవాళ
ఆహా ఆహా ఏమన్నా చెట్లు పెట్టినండి వాళ్ళ మరి
ఆ లేదండి ఇంకా మీది స్థలం మొత్తము ఇది గట్టిగానే ఉందండి ఇంకా వర్షాలు రావట్లేదు కదా
వర్షాలు రావట్లేదు అవును ఏందో ఎలుకలు పందికొకులు దోడుతానై అన్నారు తక్కువయిందా అండి
ఆ లేదండి పందికొక్కులు ఆచ్చి వెళ్తున్నాయ్ ఆ బీర చేట్లని ఎలకలన్నీ తినేస్తున్నాయి ఈరోజు ఒకరు చెప్పారు మాకు ఏం అంటే మనం మనం తిని చేయికడుకున్న ఇల్లుుంటాయట కదా అండి వాటిని ఆ చెట్టు పైన ఏయాలట అండి ఎస్తే ఎలుక రావాట ఈ రోజు ఒకరు చెప్పిండ్ర చెయ్యాలండి లేకపోతే మంచిగా ఇగురు వచ్చి చి మంచీగా
ఆ ఎలుకలు పందికొక్కలు ఉన్నా కాడ బంగారం ఉంటందట అండి
అవునండి మరి మన ఇంట్లో లేదండి
హ హ ఆ ఇగ పందికొక్కున్నా కూడా బంగారం ఉంటందంటారండి
పాతకాల సామెతనా అండిది
ఆ అవును పాత కలపోలు ఆటనేఅందరు మరి
ఏమో మరి మా ఇల్లు మొత్తం తవ్వుతుంది కాని బంగారం అయితే దియట్లేదండి కొంచెం తీస్తే కూడా బాగుండు ఇప్పుడు బంగారం రేటు చాలా పెరిగిపోయింది కదా అండి
చాలా అంటే చాలా పెరిగింది ఏం రైస్ వండుకుంటారండి మీరు అవునండి రైస్ ఏం రైస్ వండుకుంటారు మీరు బాసుమతా లేక దొడ్డు బియ్యమా లేక ఏ ఏ రైస్ వండుకుంటు టరు వంట
ఆ ఇవి రేషన్ బియ్యమే వండుతామండి అవి మన హెల్తీకి మంచి ఆటఅండి
ఆ రేషన్
ఆ గవర్నమెంట్ ఇస్తుంది కదా అవి ఇప్పుడు కొంచెం సన్నమే ఉన్నాయి అవి కొంచెం కడిగి నానబెట్టి వండుకుంటే సన్నం అయితుందండి
హ్మ్ తీయగాంటుందా అండి చెప్ప చప్పగా వస్తదా మరి ఉహుహ్మ్మ్
అవి తినాలటండి అసాల్ ఎవరు తినరు గాని రే షన్ బియ్యము మంచివాంటా
ఊహ్మ్ రొట్టె చేస్కుంటారా అండి మీరు ఎప్పుడన్నా
చేస్తామండి
హ్మ్
వంకాయ కర్రీ వేసినప్పుడు ఆలుగడ్డ కర్రీ వేసినప్పుడు
ఆహా
వస్తాము పూరి చేస్తాము
ఆహా
ఈరోజ ఏం చెయ్యలేదండి చ్చ రొట్టె పప్పు వేసి బియ్యం పెట్టినాము పాపుడా చేస్తాము ఇలా వేడి బాగా ఎక్కువైతుంది కదా అండి
ఆ అవునండి చినుకులు లేవు వర్షం లేదు దు ఏం లేదు గాడుపు ద్వారాం లేదు
అదే కదా అండి ఈ సంవత్సరం ఎండలు చాలా విపరీతంగా ఉండే ఇప్పుడు మొన్న ఒక రాత్రి వర్ష కొషం కొంచెం వచ్చిందయితే ఇప్పుడు వేడి బాగా అయితుందిండి గాలి లేద ఏం లేదు
గ లేదు ఏం లేదు కొన్ని చినుకులు వచ్చినయి బంద్ అయినాయి అండి
అవును
పాపుడోలు చేసండ్రా అండి కొన్నారా
ఆ కొన్నాయంండి అవి జీలకర పాపడాలని చిన్నవి దొరుకుతాయంండి రౌండ్ ఇమన నాకు
ఆహా
అవి కాని అప్పడాలు గాని తీసుకొస్తాం సమోసా పాపడాలు
ఆహా
ఒక రోజు ఏవి ఇష్టమేం రోజు అవి వంపుకుంటాం అండి
ఇక్కనే ఉంటార అండి
ఆ అవునండి
ఆహా
ఏం చేస్తున్నారు ఇంకా
ఏం లేదండి ఇప్పుడే దీపం ముట్టి ఇచ్చినా ఇంక సీరియల్ చూస్తారని కూర్చుంటాసా ఇంతరం ఏడు గంటలకు చూస్తా
అవునండి
ఆ ఏడునాటలోలకు సీరియల్ ఆ సీరియల్ ఇప్పుడు ఎవరు పిల్లలు హైదరాబాద్లు ఉంటారు బిడ్డ ఇక టీచర్స్ కాల ఉంటంది నేను ఒక్కదా నేనండి
అవునాండి
ఆ అందుకే ఇక టైం పాస్ కాక ఇక బోర్ వచ్చి ఇగ అడ కూర్చుంటా టీవీ దగ్గర రాత్రి తొమ్మిది గంటల దాకా చూస్తా
పొద్దున సాయంత్రం వరకు ఇక చెట్లలోనే ఎక్కువ ఉంటారేమో
ఆ చెట్లలోనే ఉంటనండి చీమలు పట్టి చెట్ చెట్లకు వంకాయ చెట్లు కొంచెం పూతగా వచ్చినయి కాని చీమలు పడతాన్నాయి అని మందేసి కొంచెం గడ్డి తీసి ఇప్పుడే వచ్చిన
మీకు చెట్ల అంటే బాగా ఇష్టాము కద అంీ
ఇష్టమేనా అండి
వాటికి అవి మన ఆలుగడ్డ గీకిిన పొట్టు గాని ఇట్లా తడి కూరగాయలువి ఉంటాయి కదా అండి అవి బయట అయ్యకుండా అవి కూరగాయలకే వయ్యాలి అండి చె చెట్లకి
ఆహా అట్లా వేస్తే బాగుంటుంది అవునవునాహ
కోడిగుడ్డు పొట్టు
ఆహా
కొందరు కొందరు అవి టాబ్లెట్లు కూడా ఇస్తారంండి డేట్ అయిపోయినట్టు టాబ్లెట్లు ఆ నిమ్మ చెట్టుకు గాని అవి ఏదన్నా పెద్ద చెట్టు ఇట్లకి టాబ్లెట్లు కోడిగుడ్డు పొట్టు అలా వేస్తే చెట్లు మంచిగా ఎదుగుతాయట అండి
మంచివి ఎదుగుతాయి ఆహా వెయ్యాలండి
టమాటా ఉల్లిగడ్డ పొట్టు మనం కడిగేసిన కూరగాయలువి ఉంటాయి కదా అండి
ఆ నీ ఇల్లు ఉల్లిగడ్డల కడ నల్లు
ఆ అవన్నీ కూడా మనం బయట బట్ట పడేయకుండా జమ వేసుకొని చెట్లకి వేసుకోవాలి
ఆ
ఏదన్నా ఫ్రూట్స్ కూడా రాబ్ అయిపోతే మనం తినం కదా అండి అవి కూడా చెట్లక వెయాలి
ఆహా ఉన్నాండి మీ కరటి చెట్టు ని మామిడి చెట్టు గాని ఏదన్నా
ఆ లేదండి అరటి చెట్టు లేదు కాని మామిడి చెట్టు ఇప్పుడు చిన్నగా ఉంది ఇప్పుడ ఎదుగుతుంది పనస చెట్టు ఉన్నదండి మొన్న పనస పండుగ వండింది మళ్ళీ పండుతుందండి వినిపిస్తుందా అండి వినిపిస్తుందా అండి హలో